ఆ
హలో
నమస్కారం అండీ.
నమస్కారం అండీ, ఏం చేస్తున్నారండీ, నిదుర వస్తలేదాండీ.
వస్తుందండి, కాని పని ఉందనీ. పని చేసుకుంటున్నామండి. పోతలేదు.
మీక్ తెల్లందాక కూడా ఫోన్ కాల్సేనా అండి.
అవునండి మరీ ఇగా, ఊకెలేదు కదా అప్షన ఎప్పుడో ఒకసారి వస్తాంది కాబట్టి అప్పుడు వచ్చినప్పుడయినా మాట్లాడుకోవాలి కదా.
ఆహా
ఊకె ఆప్షన్ ఉంటనేమో సరేథీ అది కాకుండ వేరే పని చేసుకోవచ్చు అని అనుకుందుం కావచ్చు. కాని, ఊకె అవకాశం లేదు ఎప్పుడో ఒకసారి వస్తాంది వచ్చినప్పుడు కూడా మాకూ. కొం ప్చ్ ఇంట్లో ఖర్చుల మందం అయినా ఎళ్తయి గదా. ఆ ఇగ పొద్దుందాంక మాకో చిన్న బాబుతోటి ఇబ్బంది అయితాంది అనేసీ. నైటు చేస్తున్నానండీ.
అంటే బాబ్ పడుకున్నంక చేస్తున్నారా అండీ.
అవునవును బాబు పడుకున్నంక చేస్తున్నా. ఆ టైమ్ లో అయితే కొంచెం బెటర్ కదా అండి, అయన పడుకుంటే ప్రశాంతంగా చేయొచ్చు. పడుకోకుంటే ఊకె ఇబ్బంది పెడతా ఉంటడు కదా అనీ. ట చూస్తున్న వాతావరణం ఎలా ఉందండి ఇప్పుడు.
ఇప్పుడ్ చల్లగ వస్తాదండి గాలీ, బయట కూసుంటే జోలపాడినట్టు అయితాందీ. ఏసీలో కూసున్నట్టున్నది. మంచిగ నిదురొస్తాంది.
అవునా మేమ్ ఇంట్లో ఉన్నం, మా ఇంట్లో కొంచెం వేడి వేడిగానే ఉన్నది కూలర్ ఏసినం. కొంచెం అంత చల్లగా అనిపిస్తాంది గాని, చూడాలి తెల్లారిగట్ల వరకు చలి పెడతది గావచ్చు అనీ.
పొద్దుగాల చలే పెడుతాందండి ఈ తొమ్మిది పదైంద్ అంటే, ఇగ ఎండ ఇర్రుగా చంపుతాంది.
ఆ మా దగ్గర కూడ సేమ్
ఉమ్ అట్లాటు వర్షాలు కొడతానయ్ అంటా, ఆ వర్షం ఈడ కొట్టేదానికి ఏమైతాందో.
అవునవును అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి కొట్టినా ఏం కాక పోవు
ఉమ్
ఆహ
ఇంకేమున్నాయండి విశేషాలూ.
ఏమున్నాయండి ఏం లేదు చూస్తున్నా, మా ఆయనది ఫోన్ నడుస్తలేదు ఫోన్ నొక్కుతనే ఉన్నడు.
ఉమ్ ఆయనకు నిదుర ఒస్తలేదూ, మనకు నిదుర ఒస్త లేదు.
ఉమ్ ఏ ఆడది చూస్తున్నా అసలు ఏం ఆ ఆ
ఎలా భయ భయ సౌండ్ వస్తాంది కదండి
అ కూలర్ సౌండు
ఆహ తెల్లో టీవో నడుస్తుంది కదా
టీవా నా ఫోన్లోనే చేయ్దాకి వాట్సాప్ స్టేటస్లోపెన్ అయినాయి ఓపనైేత లైన్ వస్తా ఉంటా అంటే కట్ చేసిన ఫోన్ డిస్టర్బ్ అయింది కదా అనేసి కట్ చేసిన మళ్ళీ డాటా గూ కూడా ఉంటది కదా నాకేంటంటే డాట అంటే పొద్దునుండి సా సాయంత్రం వరకు నేను డాట ఎక్కువ వాడనండి ఎప్పుడో ఒకసారి తక్కువ అన్నమాట అసలు ఉన్నాయి డే టైమ్ లో వా ఇన్ష్టా రీల్స్ ఇట్ల వాడతా మీ మామూలుగా ఎప్పుడైనా సరే డాటా పొద్దన్దాక వాడితే నాకేమైద్దంటే ఒకసారి సాయంత్రం ఏదో అర్జెంట్ వర్క్ ఉండి సరిపోలేదు సరిపోకపోయేసరికి చిరాకు పడ్డా బాగా అందుకనే సాయంత్రం వరకు కంపల్సరి సారి ఉండాలి అనేసి మళ్ళ మా టీవీలో రీచార్జ్ లేదు కాబట్టి కంపల్సరీ పిల్లలు ఒకవేళ పెట్టమని మారం చేస్తే పెట్టొచ్చు కదా అని డేటా ఉంచుకుంటా అట్లనే అన్ని డేటాస్ ఎవరు పెట్టుకుంటా అండి యాప్లన్నీ డాటా సేవరే ఉంటాయ్ నావి
ఉహూ
డాటా సేవర్ పెట్టి వాడతా ఉంటా కాబట్టి ఎక్కువొస్తాది
నాకైతే డాటా ఎంత ద నా డాటా యే ఓడవదండి రోజూ పోవాల్సిందే ఎవరు దాగా
ఆ నేను అట్లా వడుస్తుంది అనుకుంటే అంటే మిగిలిందనిపిస్తే ఏమైతుంటే సరే పదకొండు కాని పన్నెండు కాని నిద్రపోయే టైం కు ఉందనుకో యూట్యూబ్ లో శార్ట్ క్లిప్స్ ఐనా యూట్యూబ్ లో ప్రోగ్రామ్స్ అయినా లేదా డైరెక్ట్ మన మూవీస్ అయినా మూవీ బ్లాష్టయిన యాప్ ఉంటది దాంట్లో మూవీస్ డౌన్లోడ్ చేస్తారు కొంత కొత్త మూవీస్ డౌన్లోడ్ చేత్త
ఆహా
కొత్త కాబట్టి అంటే నాకు కూడా ఇప్పుడు ఖాళీగా ఉండి రీచార్జ్ లేని టైం లో అయిన రోజులు రీచార్జ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ చూసుకుంటూ ఉంటా అండి
అప్పుడు సెల్ స్టోరేజ్ ఫుల్ రాదా అండి మరి
రాదు రాదు అట్లా చూసినవి చూసినట్టు డిలేట్ చేస్తే ఏం కాదు ఫోన్ కూడా కొంచెం అంటే స్టోరేజేక్కువ ఫోనే కాబట్టి రాదన్నట్టు స్పేస్సుంటది ఖచ్చితంగా
ఔనా
ఔన్ నా ఫోన్ల కనీస్ ఆ ఎన్ని మామూల్ చిన్న ఫోన్ ఐనగుడా ఎన్ని ఫొటోస్ ఉన్నయంటే ఏడు వేల ఫొటోసు ఉండెది ఏడు వేల ఫొటోస్లల్ల వీడియోస్ ఉండేది అన్ని వీడియోస్ కనీసం ఎన్ని వీడియోస్ అంటే ఆరు వందలో, ఐదు వందల వీడియోస్ అండి మీరు నమ్ముతరో నమ్మరో గని మోన్న ఫోన్ మార్చినప్పుడు అన్ని డిలేట్ చేస్తంటే అసలు ఎన్ని మెమోరీస్ పోయినాయో ఇంగ పాత మెమోరీస్ ఏమి ఉంచుకోవ్ దూ అని అన్ని గుర్తుకుఒస్తా ఉంటాయ్ అనేసి అన్ని తిసేస్న చిన్న చిన్న పిల్లలై చాన్నే స్స్న
మరి మళ్ళీ గావాలంటె
మళ్ళీ రావాలంటే రావు కాపోతే మాక్ కావాల్సినయ్ మాత్రం పెన్ డ్రైవ్ అని పెన్ డ్రైవ్ ఉంటుంది మాది పెన్ డ్రైవ్ల ఏక్కిించిండు అప్పుడు గనీ నేనప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్కుంటా ఉండేదన్నమాట అది చేస్కుంటా ఉంటే అవన్నీ మేమ్ మెమొరీస్ అప్పుడు అట్లున్న ఇప్పుడు కొంచెం వెరైటీగా ఉన్నా గదా అన్ని అన్ని వీడియోస్ అన్ని దాశిపెట్టుకొని ఉ అంటే పెన్డ్రైవ్ల ఎక్కించుకునేది అనమాట ఎక్కించుకున్నా టె ఇప్పుడు అవి స్టోరీజ్ ఎక్కువ వస్తేయ్ అట్ల గుడా ప్రాబ్లమైతని అప్పుడప్పుడు తిసేస్తా అప్పుడప్పుడు ఉంచుతా వాళ్ళ పిల్లల జ్ఞాపకాలవే గదా మన మెమోరీస్ పిల్లలకైనా మన పెద్దలకైనా నేనుప్పుడు ఒకప్పుడు గిట్లా ఉన్న గిట్ల చేశ్నా అది ఎందుకు చేశ్నా అది ఆ రోజు ఆ చీర ఎందుకు కట్టుకోవాల్సి ఒచ్చింది పలనా బోనాలకి గట్టుకున్ననా పెళ్ళికి కట్టుకున్ననా ఎవర్ది అని అన్ని గుర్తుకొస్తా ఉం నా కది ఒకటి ఏదన్న చూస్తే అందుకనే ఇగవన్నీ ఉంచుకుంట కాపోతే స్టోరేజ్ ఫుల్ ఒస్తంది ఇగ అవన్నీ ఎట్లారా మెమోరీస్ ఎందుకు అన్నట్టు కొన్ని కొన్ని తీసేశ్న ఒక్కొక్క ఫోటో మళ్ళీ మాముల్గా ఒక దగ్గర ఉంటే ఒక మంచిగ ఒస్త్ ఒకటి మంచిగా రాదు ఒక రోజు ఆ మినిమం యాభై, ఆర్వై దిగుతా ఉంటాం గదా అందరం గలిసి ఇగ అయి ఎవరికి వాళ్ళకి పంపిస్తా ఉంటా ఉంచుకునేటి కొన్నీ ఇంపార్టెంట్ అనిపిచ్చినయ్ ఉంచుతా మిగిలినవి డిలీట్ చేస్తా ఉంటా ఉమ్ ఇప్పుడు ఫోన్ల గుడా నా ఫోన్ల ఆరు వేల చిల్లర ఏడు వేల దాకుంటే గుడా మూడు వేల ఫోటోలు డిలెట్ చేశ్న మొత్తం డబల్ డబల్ ఫోటోలు డిలేట్ చేశ్నా ఇంక వేరే వాళ్ళవి గిట్ల అందరియ్ ఉండే అందరియ్ ఎందుక్ నేసి అన్ని డిలేట్ చేశ్న అండి
ఆహా
ఉమ్ సినిమాలు గుడా ఇరవై మూడు సినిమాలు ఉండె నా ఫోన్ల ఆ ఫోన్ డిలీట్ చేశ్న గని ఇరవై మూడు సినిమాలు ఉండే అ అన్ని సినిమాలు అ అప్పుడెమో డాటా చేశ్న అలా కొన్ని చూశ్న చూశ్న చూశ్ శ్న డిలేట్ చేశ్న వీళ్ళ ఎంత ఎం అన్లే
ఊహు
బా
భాగ ఒస్తాందెందో
ఉమ్
ఏంటండి ఇది గాలు ఏమ్ కతా
మూవీ డౌన్లోడ్ అయిందని చున్నా చాల్లేటుగా అయితాంద్
ఈ ఒక్క కాల్ మాట్లాడి కట్ చేద్దమా అండి
ఆ చేద్దాం
మా సైడ్ ఉషుక గిట్ల ఒచ్చింది రోడ్డు పోస్తరు కావచ్చండి స్టార్ట్ చేస్తరెమో పండుగెళ్ళంగానే
అవునా పోస్తరు కావచ్చు ఈ రోజూ తో అం అంటే తీస్కోచ్చిరు అట గద ఇస్క బహుశా నీ ఊళ్ళ నుండి బయటికి పోయే దాక ఇస్క రోడ్డు ఎయనట్టుందండి ఎందుకంటే ఈ ఊళ్ళ రోడ్లే రెండు సార్లే వేసిర్ రెండు సార్ల నేను లేనప్పుడే ఏసిర్రండి నేను ఉంటే ఎత్తలేరు ఊళ్ళ రోడ్డు అందుకే ఈసారి మధ్య నేనేదన్న ఊరికి పోతేనే ఖచ్చితంగ రోడ్డు వడతదని నా నమ్మకంమండి
రోడ్డుకోసమన్న మీర్ ఉరికి పోర్రి
అదె నేన్ పోతే ఖచ్చితంగ ఎస్తరండి తెల్లారే ఏత్తరు ఎందుకంటే అంత ముందుకు గా వాడకు గిట్ల చేస్త రెండు సార్లు రోడ్లు అత్తె రెండు సార్లు ఒకసారి ఐతే ఎప్పుడు ఎత్తరు ఎప్పుడెత్తరు ఇట్లనె అన్ అన్నారు అన్నారు అన్నారు నేను వెళ్ళిపోయినా వెళ్లిపోయిన తెల్లారే వేసిరండి ఘోరం అది ఉం అట్లా వేసిరు మళ్ళా నేను రెండు మూడు రోజులు ఉండి వచ్చిన రోడ్లనేనే నిండినయ్ అప్పుడు మళ్ళీ మొన్నట్లా పోయిన సరి కూడా అట్లనే అయిందండి.
అయితే వీళ్ళు ఏం చేసార అటంటే ఇప్పుడు సిమెంట్ బస్తాలు ఉన్న కంకర్ గిట్లా రాగానే అజాక్స్ వచ్చిందట. అజాక్స్ వజిందట గాని ఎవ్ పష్కకి ఇబ్బంది ఆ య్యి ఇక రాలేదు కదా వారం రోజులు ఉండిపోయిందట ఎంపీపీ
ఆహా
అయితే వాళ్ళు కాయితం రాస్ కున్నా మీరు రమ్మన్నప్పుడు రాకపోతే నువ్వు యాభై వేలు వదులుకోవాలె. అని కాయితం రాసుకొని అందరు సంతకాలు కూడా పెట్టింద్రట
ఆహా
ఐదో తారీఖు, ఆరో తారీఖు వరకు రావాలని కాగితం రాసిడట
ఆహా
ఇయ్యాల మా సార్ అంటున్నాడంండి అట్లని
అ అవునా కావ వచ్చిఅండి మరి
ఇట్లా లేట్ అయింది ఎందుకు ఇట్లా అయింది మరి రుషి పొతనే ఉంది పూతి అయిపోవు కదా అంటే అంటాండి ఇక
ఆహా
ఉమ్ మీరు చేసిన మీరు చేయబట్టే ఇంత లేట్ అయితాంది ఉష్ ఇట్ రాకముందుకి రమ్మన్నారు నాకు వేరే వరకు ఉన్నది
ఆ
అని
ఆ ఆహా
ఇప్పుడు ఐదో తారీఖు ఆరో తారీఖు ఆయన వచ్చి వస్తే పని స్టార్ట్ చేస్తారు అన్నట్టు
ఆ చూడాలిక ఖచ్చితంగా నేను ఊళ్ళో లేనప్పుడు పెళ్ళిళ్ళుంటారు అదంటారు ఇదంటారులు నేను పోతనే అవుతుంది చండి
ఉమ్మ్
చూస్తాను
పెళ్లిలు ఏ ముత్తలు పేరంటాలు ఏ ముత్తలు ఏటు ఊడు ఏటు గసుడం
ఆ పెళ్ళి వచ్చిందండి మాకు ఒక పెల్లి వచ్చింది ఒకటి ఎంగేజ్మెంట్ అంటున్న నాకు చెప్పద లేద నమ్మకం తక్కువ